హలో గుడ్ ఈవెనింగ్ అండి
చెప్పండి మేడం
డిన్నర్ చేసింరా అండి
ఆ అయింది మేడం మీరు చేసారా మేడం
చేసినం అండి
మ్ పిల్లల్ ఏం చేస్తున్నార్ మేడం
పడుకున్నరండి పడుకున్నరు మీ పిల్లలండి
ఆ మా పిల్లల్ గుడ పడుకున్నర్ మేడం
ఏం చేస్తారండి మీరు
ఏం లేదండి ఖాళీ ఇంట్లోనే ఉంట మేడం
ఏం జేసింన్రు మేడం మార్నింగ్ నుండి
ఏం లేదు మేడం కాలి అంటే మాక్ కొంచెం ఇగ ఇంటి దగ్గర అన్ని స పెట్టటంకీ ఉంటే సర్దేసినం మా అత్తమ్మ మా ఆడపడుచు కోసం అప్పాల్ చేస్తే చేసినా
అవునా అండి ఏం అప్పల్ చేసింరండి
మడుగుల్ మేడం కారపూస
అవునా
మీరేం చేశారు మేడం ఈరోజు
ఆ మేడం హలో మేం రోజు బాయ్ దగ్గర్కెళ్ళినమండి
అవునా ఏం చేశారు మీడ ఏం చేసారు బావి దగ్గర అంటే ఏమన్నా తోట అది ఇది
మేము ఫామ్ ఆయిల్ తోటేసినం అండి ఫోర్ ఎకరాస్ ఏసినం ఫామ్ ఆయిల్ తోట
ఫోరా
ఆ ఫోర్ ఫోర్ ఎకరాస్ ఫామ్ ఆయిల్ తోటేసినం కొంచెం అప్పుడు స్టార్ట్ లో ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడ్ అందరు ఏసేదుండే చాలా మంది ఏసిన్రు అట్ల మా సార్ వ్యవసాయం రాదు రాక అట్లా ఫామ్ ఆయిల్ తోట పెట్టిండు ఇగ వాటికి ఫామ్ ఆయిల్ తోట పెట్టి వాటికి డ్రిప్స్ పెట్టి ఇగ వాటర్ పెట్టలె మేడం
ఆహా
మ్ వాటర్ పెట్టాలి ఇంకా వాటికి మందులు ఇ కొంచెం త వ్వుటాలు పెట్టియడం వాటర్ పెట్ట ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అండి మూన్ననే క్రాఫ్ వచ్చిందండి
ఆహా అమ్మేశారా
ఆ మొన్ననే క్రాప్ వచ్చింది కనీ వాటర్ కొంచెం వాటర్ పోని మాక్ ప్రాబ్లమ్ అయితాంది కని వాటర్ సరిపోవట్లేవ్వు కొంచెం నిన్న వెళ్ ఇవాళ ఎళ్ళిన కదా కొంచెం ఎండిపోయినట్టు ఉంది కొంచెం వాటర్ సరిపోట్లేవు అంటే చె సో పెద్దగయినయి ఇంతకు ముందు చిన్నగున్నప్పుడు వాటర్ సరిపోతుండే పెద్దగయ్యే సరికి కొంచెం వాటర్తోని ప్రాబ్లం అయితాంది కొంచెం చెట్లు ఎండిపోయినయి పెద్దగైనయి చెట్లు వాటర్తోనే ప్రాబ్లం ఉండి కొంచెం అంతా బాగా లేవు వాటర్తోనే ప్రాబ్లం అయితాందండి
అంటే మరి ఇప్పుడే ఇట్లయితే ఇంకా మెయిన్ సమ్మర్లో మేల గిట్లా ఇబ్బందయితద్ మేడం చెట్లు మొ
అట్లా మొత్తం ఏండి పోయేటట్టు ఏం లేగాని ఒక ఎకరానికి ఒక టన్ను కావచ్చు అంట అట్లా కానీమ్ మొత్తం ఫోర్ ఏ కరాస్ మీద ఇప్పటి వరకు ఒక్కొక్క ఫైవ్ సిక్స్ ఎకరాస్ ఫైవ్ సిక్స్ కింటస్ కన్నా ఎక్కువ కాలేదు అంటే మాదే ఏమి ఇస్క్ అంది మాకు వాటర్ ప్రాబ్లం ఏ తిప్పండి మంచిగా ఉన్న వాళ్ళ పకరం మీద పదికట్టాలని చదిస్తారు
అ హా
చాలదా మంచి దివాయ గూ ఉండాలి
అంటే ఇప్పటి వరకు ఏమైన క్రాఫ్ట్ కడ్ జేసి అమ్మారా మేడం
అమ్మినం
అమ్మయార
అమ్మినాం అమ్మినాం ఇప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ అమ్మినాం అండి
ఓహా అది ఎన్ని టైమ్స్ వస్తోంది మేడం క్రాఫ్ ఎన్ని టైమ్స్
మంత్లీ మంత్లీ వన్ టైం మంత్లీ వన్ టైం మంత్ మంత్లీ వన్ టైమ్ మంచిగుంటే మంత్ మంత్లీ వన్ టైం అని సేమ్ ఎట్లుంటాయి అంటె అవి మన ఈతకాయలు ఉంటాయి చూసిండ్రా
ఆ ఆ
ఆ సేమ్ అట్లనే ఉంటాయి అండి. ఈతకాయల టైపే ఉంటాయి బ్లాక్ ఉంటాయి కొంచెం పెద్దగా ఉంటాయండి
ఆహా అది మనం ఇప్పుడు ఏం యూజ్ చెయలే మనం యూజ్ చేయలేం ఇంట్లో అది ఏమైనా క్యాప్
యడమే ఫ్యాక్టరీ అంటే తొరూర్లో మంత్లీ వన్ టైం పెడతారు అది అప్పుడుది అది ఇప్పుడు తీసుకెళ్ళి గ ఆ తీసుకెళ్లి అమ్మాలి మనం ఏం యూస్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఏమి అందుబాటులో లేవు గా మిల్లులు పట్టించుకోవడానికి కూడా వాళ్ళకె కానీ మంచి బెనిఫిటే అండి. చేసుకుంటే మంచి లాభమే ఉంది కానీ, అన్ని తీర్ల సౌకర్యాలు ఉండాల వాటర్ ఉండాల చాలా మంచిగానే ఉంది దాని మీద
ఆ హ్ అంటే మీరు పం అంటే అమ్మినప్పుడుల్లా త్రీ టైమ్స్ అమ్మారు కదా
మ్ ఔ అట్లే ఏం రాలేద అండి అమ్మిన అప్పుడుల్లా టెన్ థౌసండ్ అంతే టెన్ థౌసండ్ అంతే అండి టెన్ టెన్ అట్లా ఇప్పటి వరకు థర్టీ థెౌసండ్ వచ్చిన్ థర్టీ ఫార్టీ థౌజండ్ గా వచ్చుండే
మ్ హు ఎందుకు వాటి కాస్ట్ ఎక్కువనే ఉంటదంట కదా మరి కాస్ట్
కాస్ట్ ఏం ఎక్కువ లేదండి కింటకు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కి ఎక్కువ ఏం లేదె ఎయిటీన్ హండ్రెడ్ ఉంది గానీ అది ఎక్కువ రావాలి క్వాంటిటీ ఒక టెన్ చ్ టెన్ కింటాస్ అయితే కొంచెం బెనిఫిట్ ఉంటది ఒక ఐదు మూడు నాలుగు గట్ల అయితే ఇట్లా ప్రాబ్లం అయితదనె స్టార్టింగే కదా ఇప్పుడే ఇయరే ఫస్ట్ క్రాపు ఒక ఉ మ్ టూ త్రీ ఇయర్స్ అయితే కొంచెం పెరుగుతది కావచ్చు
ఉ హు అంటే అవి ఎన్ని ఇయర్స్ అయినా ఇంకా యూజ్ చేసు
ఎన్ని ఇయర్స్ ఉంటే చాలా వునయ్ చాలా ఇయర్సె ఉంటాయటండి
ఉ హు వాటికి అంటే లిమిట్ అనేది ఇన్ని ఇయర్స్ అయితే క కంప్లీట్ యితే ఇక ఖాతా రాదు అనేది
గవర్నమెంట్ సబ్సిడీ గుడి ఇస్తాందండి
అవునా
ఓ మ్ ఇట్ల ఎకరానికి ఇట్లా ఫైవ్ టెన్నొ వస్తది నాకు అంతా తెలివదు మా సార్ వొళకి తెలుసు కాని అట్లా సబ్సిడీ కూడా ఇస్త్ ఇచ్చింది మంత్లే ఇయర్లీ సబ్సిడీ కూడా వచ్చింది వాటికి కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పటిగి కూడా వస్తానై అనుకో గానీ అంత ఫర్ఫెక్ట్ కాదు గాని అప్పుడు వచ్చినయ్ త్రీ ఫోర్ టైమ్స్ మంత్లీ ఒక మేడమ్ ఉంటది చెక్ చేసుకొని పోతది వాడి ఇవి ఇట్లాంటివి ఏ మందలె వేయాలి అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినోళ్లే నట వాళ్ళు
మ్ హు
మండల్ మండల్ తొని విలేజీలకి విలేజ్వి అలా తీసుకుంటాం అని వస్తది అప్పుడ ఆ విలేజ్ లో ఉన్న ఫమాయిల తోట వాళ్ళన్ని తోటలు చెక్ చేసిపో తది ఆమె ఇట్లా కొంచెం మా మొగ గొర్రెలు కూడా వస్తానయీ మగ గొర్రెలు
వస్తే మగోలు వస్తే అది అది దాని అది ఎందుకు యూజ్ అవ్ మేడం
అది ఇక అవేం యూస్ కావు అవి కాయల లాగా కావు ఆడగొర్రెలు వస్తే స్తనే కొంచెం కాయల లాగా అయితాయి అవి ఉత్తిగే ఇట్ల
అంటే ఇక వాయ్ వేస్ట్ఎనా ఇంకా అవి
తె అవి
ఉమ్ అంటే అట్లా ఎవిరి చెట్టుకు వస్తాదా ప్రతి చెట్టుకు వస్తాదా
ప్రతి చెట్టుకు ఒక పది గోళలు అట్లుంటాయండి ఒక గోరె వచ్చేసి ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ కేజస్ ఉంటాయి కేజెస్ వస్తాయి అట్లా అట్ల వాటర్ పెటక్ మీరు వాటర్ తగ్గినా ఇట్లా వస్తయట వాటర్ ఎక్కువైనా వస్తే వాటర్ తక్కువయినా అట్లె గోరెలు వస్తాట కరెక్ట్ వాటర్ పెట్టాలంట వాటికి జరి కొట్లే వాటికి ఇగ కొంచెం వదిలి పెడతానం ఇగ
అవునా అంటే ఉన్నంత వరకే ఫర్ఫెక్ట్
పర్ఫెక్ట్ ఒక రోజు ఇది ఒక ఒక రోజు అదని కానీ చాలా మంచిగనే ఉంది మేడం దానికి గవర్నమెంట్ ఇప్పుడే ఏతాది మామిడి తోటలకు ఇట్ల ఎక్కువ వస్తాధేమో కానీ ఇగ ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది గ ఇది గవర్నమెంట్ పెట్టుకోవాలనుకుంటుంది అని అప్పుడు స్టార్టింగ్ లో చాలా మంది పెటిండ్రు ఇప్పటి గి కూడా పెడుతున్నారు అది
అవునా అంటే మా విలేజ్ లో కూడా పె పెట్టారు ఒక దొర అంటే కాపోలు దొర వాలనేసి పెట్టిరు ఇప్పుడే స్టార్టింగ్ ఇప్పుడే స్టార్టింగ్ అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తది మేడం క్రాప్ పనేది ఒక ఫోర్ ఇయర్సా ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తాదా ఆహా ఫోర్ ఫైవ్ ఇయర్స్
ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చినా మా ఊర్లో స్టార్టింగ్ ఒక వన్ టూ త్రీ ఇయర్స్ దాంకా కొంచెం మామూలుగా వస్తదట కొంచెం అట్లా కొంచెం బలం ఉన్నప్
అంటే ఉమ్ ఊహం ఇప్పుడు క్రాఫ్ కూడా ఫస్టు ది కట్ చేస్తరు పడేస్తారు అది వేస్ట్ అది అనేసి అన్నారు
అట్లే అంటే ఫస్ట్ ఒక త్రీ వన్ టూ టైమ్స్ తెంపి పడేసినాం అట్లా చేయాలనంట అండి నాకు కూడా తెల్వదు మా సార్ సార్ కు తెలుసుగా అట్ల వన్ ఆర్ టూ టైమ్స్ అట్ల పడేసినాం తర్వాత థర్డ్ టైమ్ కు ఏమో ఫోర్త్ టైమ్ కు తీసుకున్నారు వాళ్ళు
ఆహా అంటే అప్పుడువ దానికి క్వాలిటీ తెలుస్తుంది అంటే ఫస్ట్ దానికి ఉన్నా సెకండ్ దానికి క్వాలిటీ తెలుస్
ఇమ్ వాళ్ళకి తెలుస్తాది మెడం వచ్చి చెక్ ఇప్పుడు దింపాలని గ్రూప్ ఉంటది కదా ఆయిల్ ఫామ్ అని అందులో పెడతారు
ఇమ్
ఏమన్నా డౌట్స్ ఉన్నా వాళ్ళు చెప్తారన్న అన్నమాట
ఓకే ఓకే
ఇప్పటికి ఆవి బ్లాక్ ఉన్నాయి మొత్తం రెడ్ వస్తే అవి వచ్చినట్టు అవి నటు
అంటే ఫస్ట్ ఎ బ్లాక్ ఉంటాయా తర్వాత రెడ్ ఎసనా
ఆ ఫస్ట్ బ్లాక్ మన ఇప్పుడు మన ఈత పండ్లు ఎట్ల
ఈత పండ్లు ఫస్ట్ రెడ్ గు తర్వాత బ్లాక్ అయితాయి కదా ఫ్రూట్స్ అయినడు పండ్లు అయింది బ్లాక్ అయితాయి
ఆ ఫస్ట్ ఈత పండ్లు ఇంకొకటి ఉంటాయి చూసినారా జిట్టు ఈత పండ్లు అంటారు
ఆహా ఓకే ఓకే ఆ అది ఫస్ట్ రెడ్ కలర్ లో అవునా అది కూడా అంతే కదా మేడం ఫస్ట్ రెడ్ కలర్ లో ఉంటే తర్వాతకి బ్లాక్ అవుతాది
ఇదేమో రివర్స్ ఇప్పుడు ఫస్ట్ే బ్లాక్ ఉంటాయి తర్వాత రెడ్ అయితాయి స ఉన్నాయి ఖర్జూర పండ్లు ఉంటే అట్లా కావాలి
ఆాహా
బాగా ఒకవేళ పండుగ పండినా రాలిపోతుంది అది పై పొట్టు కానీ మనకు ఒకక్కటిే రావాలి కదా వాళ్ళు పెట్టిన వా వాళ్ళు వన్ మంద్ మతు పెడుతు ఆ మంత్ లోపు మనకు
క్రాఫ్ ఆహా అంటే వాళ్ళు ఇప్పుడు పెత ారు అంటే దనికంటే ఒక వన్ డే టూ డేస్ ముందు క్రాప్ కాట్ చేయోచు
ఉండే ఉండే ఇవా రేపు పు రేపు మార్కెటింగ్ అంటే ఇవాళ కట్ చేయించుకోవాలి
కడ్జంచడం కడ్ చేయించడానికి కూలొల్లు కావాలా
ఎగరానికి వెయ్యి రూపాయలు అట్లా తీసుకుంటారట వాళ్ళు కూకూల్ళ్ళలే మన‌ం అది కట్ చేయలేం మనం
వేరేమన్నా విషన్స్
మిషన్స్ లేని మేడం వాళ్ళు పెద్ద అంటే అది కొంచెం గడ్డపార లాగానే ఉంటది అనుకో కొంచెం వేరే మిషన్ అంటే వేరే అది వడ్డ పరాలనే ఉంటే న వేరే ఉంటే దాంతోనే కట్ చేస్తారట వాళ్ళు అంటే తీసేస్తారు
ఆహా
తీసేసి ఇట్లా ఒక కడ పోసుకొని తర్వాత రేపనగా వెళ్ళి తీసుకని వెళ్తాడురు తూరు ఇక్కడ దగ్గర ఇక్క ఇక్కడ మార్కెటింగ్ ఉంటా అక్కడికి మంత్లీ ఉంటే అట్లా తీసుకుంటా అయితే
ఓకే మేడం మరి ఆ ఓకే మేడం